హలో
బాగున్నావా
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది బాగున్నావా ఆంటి
ఆ మీ వాయిస్ వినిపించట్లేదండి కొంచెం గట్టిగా మాట్లాడతారా ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తుర్రు హలో
హలో
హలో ఏం చేస్తున్నావ్
ఏం లేదండి వర్షం పడుతుంది మంచిగా క్లైమేట్ బాగుంది పైకి వచ్చి అలా చూస్తూ ఉన్నా అన్నమాట వర్షం పడుతుంటే
ఊహు
అక్కడ వర్షం పడుతుందా
వర్షం లేదు ఏమి లేదు మూడు రోజుల నుండి వానమాడ పడుతుంది వర్షం పడ్డం లే గాలి లేస్తుంది మాడమైతుంది గాలి లేస్తుంది ఇంగా యెళ్ళిపోతుంది
గాలి వచ్చిందంటే ఇంక మాడం వెళ్ళిపోతుంది ఇంకా
అవును మాకు ఎండలేదు విపరీతంగా ఉన్నాయి వర్షమన్నా వస్తే వేడి తగ్గుతుంది అనుకుంటే
అవునవును ఉమ్
వాన పడ్డమే లేదు దానికోసం ఏదుర్ జుస్తున్నట్
ఆ
మీకు వద్దన్న అక్కడ కురుస్తాయి నీకు వద్ద వద్దన్న అక్కడ కురుస్తుంది
అవునవును
మీకేంటళ్ళ అట్లే ఉన్నాయి అక్కడ
అంతే పర్లే
లైట్గా
లైట్ అంతే సాయంత్రం అయితేనే వర్షం బాగ పడుతదనమాట
అవునా మీక అదన్నా పడుతుంది మాకు అది గూడా లేదు
అంతే కొన్ని ప్లేసెస్ లో అంతే ఇంకా అవును వర్షం పడితే మీక్ ఏదన్నా వేడి వేడిగా చేసుకోని తినాలియనిపించే ఐటెం ఏమైన్నా ఉంటదా బజ్జీలు ఆనియన్స్ కట్ చేసి తినాలని ఉంటదా
మ్
మ్ నాకు అంతే ఏదన్న గోబినో మసాలా పూరినో వేడ్ వేడిగా తింద మా అనిపిస్తది
మేము ఇంగా బజ్జీనే ఎక్కువ వర్షం పడితే ఇంగా బజ్జి లేదా బేల్పూరి అవే చేసుకుంటాం తిటం ఇంగా మా డాడీ ఉన్నప్పుడయితే ఇంగా వర్షం పడిందండి చాలు ఇంగా ఇంగా బజ్జీలే ఉన్నాడుసింది కంపల్సరిగా
అవునవును
ఇప్పుడు ఎవరు అడిగర్లేని మేము గంత పట్టించుకోం ఏమంటే ఎప్పుడన్న చేసుకుంటాం
అవునవునండి
మా డాడి కి కంప్ల్సరీ ఉండాలి వర్షం పడితే
అవునవును
లేదు వర్షం పడీనా గూడా అవ్వే తినాలని
బాగుంటుందనమాట వర్షం పడేటప్పుడు వేడి వేడి బజ్జీలేసుకొని తింటే ఆ ఫీలే వేర్ అనమాట క్లైమేట్ కి తగ్గట్టు రెసిపీస్ అవి
అవునా మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నావా బజ్జీల
తెచ్చుకుందాం పవే హ నేను తెచ్చుకోలేదు నేనైతే ఇంకా తెచ్చుకోలేదు వర్షం ఎక్కువ పడుతుంది బయటికి ఎళ్ళడానికి లేదు కానీ ఇంగా అలా సదుకోవడమే ఇంకా ఇంగా అంతే ఇంకేం చేలేం లేం కానీ ఏముంటది ఏమి ఉండదు
స్నాక్స్ పెట్రా ఈవెనింగ్
అసలు ముందన్నా కనీసం బజ్జీలు వేస్తుండ్ర్రి ఈ మధ్య అసలు బజ్జీలు గూడా వేయడం లేదు
అయ్యో, అట్లా ఇష్టమైన వాళ్ళకి ఇంగా చాల కష్టం
చ్ చానా అసలు
ఉగ్గానే ఉంటే ఉగ్గాని లకి బజ్జీ కంపల్సరీ ఉండలా
బజ్జి ఎవర్ అండ్ ఎవరు కాంబినేషన్ అనమాట
నేను మామూలుగా ఉత్త ఉగ్గా అని అయితే తినను నాకు కంపల్సరీ బజ్జీ ఉండలి దానికి అ బజ్జీ లేదా పకోడ అన్న ఉండాల
ఆ రెండిట్లో ఏ ఉన్నా కూడా బాగుంటది మరి దాంతో పాటు మనకి ఇది పప్పుల పొడి వస్తది కదా పప్పుల పొడి పప్పులు ప అది పప్పుల పొడి కానీ చినక్కయల పొడి కాని చినకయల పొడి కన్నా పప్పుల పొడి బాగుంటదికానీ బజ్జి పప్పుల పొడి టేస్ట్ భలే ఉంటది ఇంకా
నేను ఊరగాయి ఎక్కువ వేసుకుంటా శనగకాయల పొడి అవి తక్కువగాని పికిలు అంటే పికిలు వేసుకుంటా ఒగాండ అయితే ఓక్కక్కర్దద
ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్ అన్నమాట అ అంటే ఏ దాంట్లో
ఏదన్నా కానీ ఫుడ్ గాని
ఫుడ్లో అంటే నాకు నాన్ వెజా వెజ్జా
వెజ్
వెజ్లా అంటే నాకు ఇది ఆ పుట్ట గొడుగులు కూర
ఆహా
బాగరా రైస్ దా కాంబినేషన్ మళ్ళా చపాతి పుట్ట గొడుగులు కూర
ఆహా ఆ పుట్టగోడు లేనా నికి
ఆ బాగుంటది అన్నమాట పుట్ట గోడుగులు అంటే చాలా ఇష్టం బాగా తింటా ఇష్టంగా తింటదాన్ని
అవునా అవి అయినా కాస్ట్ ఎక్కువ అనుకుంటా కదా
లేదు అంటే మనకి ఇక్కడ షాప్ లో అమ్ముతారు కదా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అని చెప్పి
ఆహా హా
కుంటాం అనమాట ఇంక అంతే ఇంక మనకి దొరికేది ఇంకావే కదా ఆ పుట్ట గొడువలే ఇంకా దొరికేది ఆ ఇంకా వేరంటివీ ఎమ్ దొరకవు
రేట్ ఎక్కువ ఉంటాయి అనిండి అందుకు నేనున్నా
ఇవి అయితే కొంచెం తక్కువగా ఉంటాయి వేరేటివి అయితే రేట్ ఎక్కువ ఉంటాయి కదా
ఇంకా
ఇంకా మీకేమి ఇష్టము ఫుడ్డు
ఫుడ్ నాకు గుత్తివంకాయ చపాతి
ఆ
కర్రీ
ఆ ఇది కూడా మంచి ఫుడే
ఇంకా ఎగ్ ఉత్త మసాలా వేసి చేస్తారు కదా
అవునవును నాకు నాన్ వెజ్ లో చి కెన్ గ్రేవి ఉండాలా చికెన్ బగారా రైస్ అది అంతే నాకు బాగా ఇష్టంగా తింటా అన్నమాట
నకీంటిట్లోకనా చపాతి ఉండల
హా
చపాతి ఇష్టాం నాకు బాగా
అవునా
బామ్మ చె రొట్ట చేస్తున్నాంటగా వద్దులేమ చపాతి చేసుకుందామంటే ఈ చపాతి పిండి ఉందంటే చపాతినైనా రోజే ఉంటది
హ్ అంతే కొందరికి ఒక ఫుడ్ ఐటెమ్ బాగా నచ్చింది అనుకో అది రోజు పెట్టినా తింటాం అనమాట బోర్ కొట్టదు
మా అమ్మకు రొట్టె ఇష్టము
ఆ మనకి రొట్టె పెడితే దిగదు
ఆ చేసే తర్వాత ప్లస్ ఎక్కువ తినను నేను ఒక్కటే అది తింటే
ఆ సేమ్ నేను అంతే జొన్న రొట్టె అయినా రాగి రాగి రొట్టె అయితే తింటా ఒక రెండు అన్న
అదేం చెయ్యం మేము రాగి ముద్ద చేస్తాము
ఉహుమ్
ఉహుమ్ రాగిముద్ద పొంగల్ అట్లా
ముద్ద తక్కువ తింట గాని రాగి రొట్టె అయితే ఎక్కువ తింట బాగానే తింటా దానిలోకి ఎరగడ్డలులేేసి బాగా ఇల కరుం కరుం అని చేస్తది మా అమ్మా బాగుంటది అన్నమాట తినడం ఉమ్ బాగుంటది రాగి రొట్టె బాగుంటది ఒకసారి ట్రై చెయ్య నువ్వు కూడా
చేసేకి
పో వంట రాదని చెప్పావు కదా
రాదా తినడం వరికే అంటావా మనం
కసలు రాదు వంట ఉమ్ ఉమ్ ఇంక అంతే ఇంకా వంటల పరంగా అయితే అయితే నేను చేసి పెడితే బాగా తిని పెడతాను తినడం కూడా తక్కువే బట్ బాగా ఇష్టమైనవి చేస్తే పెడితే మాత్రం ఇష్టంగా తింటాము అది కూడా రాదు నాకు హార్లిక్స్ కలుపుకుంటా హార్లిక్స్ బూస్ట్ కలుపుకో
ఆ సడన్ మెహెందికి కొత్తల్లో బాన వచ్చేంది సడెన్ గానా
ఆ
వాళ్ళకి టీ అన్నా చేసివా
ఓహో లేదు లేదు మా అమ్మ ఉంటది కదా అమ్మ చేసి పెడతది ఒక్కటే ఉన్నప్పుడా అమ్మ లేనప్పుడు ఏమన్నా తింటారా అని అడుతా కాని తాగుతారు అంటేగానే జ్యూస్ బాటిల్స్ ఉంటే జ్యూస్ బాటిల్ పోసిస్తాను అన్నమాట
అది ఒక ఆయుధం దొరికింది కదా అందరికి ఇలైన్న కూడా వచ్చి చేసిపోచ్చ
అంతే కదా ఇంకా మనకి ఇంకా రానప్పుడు అప్పటికప్పుడు చేయాలంటే వాళ్ళు ఒకవేళ బాగాలేదు అంటే మళ్ళా వా ళ్ళు ఎందుకు ఊరుకన్నదంతా అవసరమా మనకు అదే అలా చూసిపోవట్లు తాగుతారు కదా చల్లగా అన్నట్టు అనుకుంటాను అన్నమాట
ఉమ్ తాకి మాసాంగ్ వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా చూసినాంత సేపు చూసి చూసినంత సేపు చూసి ఇంక వెళ్ళిపోతారు
అవును
ఓకే అండి ఉం మీ అమ్మ వాళ్ళు వచ్చే వరకు ఉంటాను టిఫిన్ లంచ్ చేయ్యమంటే అప్పుడు పరిస్థితి ఏం
చెప్పేస్తాను వాళ్ళకి ఎదురుగా నాకు వంట రాదు మీరు కొంచెం సేపు అడ్జస్ట్ అయితే మీరు ఒకవేళ అందులో ఒకవేళ ఆడవాళ్ళు ఉంటే మీరు చేస్తానంటే తరిగి ఇస్తాను నేను అని చెప్తా
హెల్పింగ్ నేను మీరే చేసుకోండి మా ఇంటికి వచ్చి అని
ఆ ఇంకేం చేస్తాం ఇంక మనకి రానప్పుడు ఇంక అదే కదా చేయాల్సింది
అంతేలె
ఉమ్
ఇంకా మీ అమ్మ వస్తే చెప్తారు నీ బిడ్డకి ఏం నేర్పిలేదమ్మా అంటారు ఖచ్చితంగా
ఇంకా అంతే ఇంక మా అమ్మనమ్మలు ఏమంటారు చదువుకుంది కదా చాల్లే మాకు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు ఇంక
ఇప్పుడు చేసేయాలు ఊరున్నారులే పిల్లలు
ఆవును కొంతమంది చేస్తారు కొంతమంది చేస్తారు
ఉ ఇక మ అమ్మయితే ఇంక పాటం అన్నట్టు పాడుతుండేది నేర్చుకో పప్ప నేర్చుకుంటే ఫ్యూచర్లో ఉపయోగపడతది ఇచ్చిన చోట మమ్మల్ని పరుగు తీసేద్దే అంటుంది
అయ్యోయో
అందుకని అంత ఇంతో నేర్చుకున్నా మా అమ్మ బాద ఏమనేసి
అంతేలేండి మళ్ళా పోయిన్ చోట ఏమిీ రాదు అనే దానికంటే నేన్ నేర్చుకు కుంటాను కొన్ని ఇంకో సంవత్సరం అట్ల నేర్చేసుకుంటాను మళ్ళా
అంగమ్మ నాన్నయితే మామంగ ప ద్దాంగలాంటుంటె ఎందుక్ ఆ పాపని విసుక్ ఉంటంటే గిప్పుడు అలా వాటయిపోయింది చేసి చేసి చేసింగా మా అమ్మకంటే నేనే బాగా చేసేస్తా ఇప్పుడు
అయ్యయ్యో
అట్ల ఉ ఏదన్నాంగ చిన్నది ఏదన్నాంగా చేయను రాదన్నానుకా ఇంక అది ఎతుకొస్తుంది ఇక ఇచ్చిన చెోటి మస్ పర్వు తీసేస్తది కదా పాప అంటే
అయ్యయ్యో
మీరు నేడ్చుకోవాలి మమ్మల్ని అంటారీగా ఇచ్చిన చోట ఏమనుకుంటుార అండి
అంతే వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళు అనేది మామూలు ఇచ్చించోట కూడా మా పరువు పోతది మీ కూతురికి ఏమి రాదు ఏమి నేర్చుకోకుండా మ ఇంటికి పంపించినారు అని అంటారు కదా అట్లా అందుకు వాళ్ళ బాధ వాళ్ళ అట్ల యాడ అనిపిించ కుంట్రు ఏమో అనేసి అన్నట్ అన్నట్టు అంటారు మనల్ని
నవ్విించింటారు కాబట్టి మనకి చెప్తారు
ఆదే అదే
అది మా అమ్మ ఫేస్ చేసిందిలే
అవును అందుకనే ఇప్పుడు మీకు కొంచం ముందు జాగ్రత్తలు చెప్తుంది
మా అమ్మకు చిన్న వయసులోనే పెళ్లిి చేసే డ సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయిపోతేనే చేసేసినారు
ఆ
అమ్మ అప్పుడు చదువుకుంటంది ఏమి రావు మామ్మకి
మ్
మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అప్పుడంత ఉమ్మడి ఫ్యామిలీ నా
ఆ
అంగ అమ్మ కొండల్రా అంత మళ్ళీ చేయలంటే ఎట్ల చేసేది మీ ఎన్ని తిప్పలు పడత
అయినా ఆ ఏజ్ లో ఇంకా చేయడం గ్రేట్ కద అంటే అప్పుటికప్పుడు గా మనం ఏదో నేర్చుకుంటూ ఉంటాం ఇంకా
మా నానమ్మ బాగ హెల్ప్ చేస్తుందంట మా అమ్మకి ఇంక
అట్లా ఉంటే ఇంకేమి అట్లా చేసే వాళ్ళు ఉంటే మనము ఏం రాకపో పోయినా కూడా పర్లేదు సర్వైవ్వచ్చు అక్కడ అదే కొంతమంది అయితేగాన విస్సుకోవడము కవడం అలా చేస్తారు
ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టేసిండ అప్పడికి ఇం వాళ్ళు మా సామి పిల్లల్ని ఎత్తుకొని బయటకి వెళ్ళిపోతారుందా
ఉమ్
తినకి ఏమి రాదంట వంట చేసేది మీ అమ్మమ్మ మీ నాన్న అమ్మ లేకపోతే ఇంకా నా గతి అంతే అంటది మా బాబాయి అన్నం ఇంకా కొద్దిగా ఉడక కపోయినా కానీ ఇంట్లో కొట్లాటా పెట్టుకుంటాడంట ఇకా
అయ్యో కొంతమంది మంచొల్లు ఉంటారండి కొంతమంది అటు ఇటు ఉంటారు అంతే ఇంకా
మా నాలుగో బాబాయి మళ్ళా ఎట్లన్న ఉన్ని తింట టాడు వెళ్ళిపోతాడు సైలెంట్గా అయిన
ఆ
అట్లాంటారు మా చిన్న బాబాయ్ మా ఇంట్లో మా చిన్న బాబాయ్ మా డాడీ అన్ని నీట్ గా ఉండాలా చేసిన దాంట్లో
అయ్యాయో
అట్లా నేను అను అనుబవి న్నాను నువ్వు అనుభవించకూడదనే నేను నీకు చెప్పేది అర్థం చేసుకుంటే బాగుపడతావు అంటుంది
అంతే ఇంకా మనకి ముందు జాగ్రత్త చెప్తున్నారు వాళ్ళు
ఇంకా నీది ఎందుకు బాధమా అనేసి నేనే నేర్చేస్కున ఇంగ తన